హలో!
ఏస్తున్నా, చక్కగా పని చేస్తుంది కదా? ల్యాప్టాప్ మరి ఆ కీబ్ ప్యాడ్ లో కుర్లు వస్తలే.
ఆ అది పనిచేస్తలే మరి.
అవునా వాయిస్ తక్కువైతుంది నీది.
చక్కయితుందా? ఎందుకు? ఇప్పుడు కూడానా.
ఆ మంచిగ ఉంది.
హు హూ అది రీ స్టార్ట్ చేస్ తెనా మరి, అది కోసేపైనంక పడుతాయి.
సినారీస్. చార్ట్ మరి ఏమైనా డాక్యుమెంట్ ఎగ్స్ట్. స్క్రీన్ లా ఎడిట్ చేస్తున్నప్పుడు రీస్టార్ట్ చేస్తే అన్ని పోతాయి కదా?
హా ఎడిట్ జెస్ చూస్తున్నప్పుడు రాలే, అప్పుడు చు అయిపోయినాక చె. పెడా క మ పని చేస్తాం కదా అప్పుడు వస్తలేదు.
ఆహా!
ఓపన్ చేసేతప్పుడువస్త్ అసలే మధ్యలో ఏమ మంచినే ఉంటుంది గాని,
హ్మ్! స్టార్టింగ్ విత్ తెలియదంటావా సపరేట్గా మౌజ్ తెచ్చుకో. కనెక్ట్ చేసుకోవచ్చు మౌజు ల్యాప్టాప్ కి కరసరు మంచి పని చే. పోతే నేను కూడా అదేచూస్తున్న. ఏంగాదు, అంటే మై మౌస్ తో నీ చేసుకోవచ్చు కదా? అదే అనుకుతుు ఓహో! కీ బోర్డు. ఉంది కదా, వర్చువల్ కీ బోర్డు కూడా. కనెక్ట్ చేయమంటారు వర్చువల్ అంటున్నారు నార్మల్ ఈ కీబోర్డ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కీబోర్డ్ ఉంటే. ఆ, అరే! ేసుకోచ్చు మా పిన్నీ ఏం చేసిందో తెల్ సా హాబ్ లా మౌజ్ కొట్టేసింది వాళ్ళ ఇంట్లో ఒక చిన్న సిస్టమ్ ఉంటది దానికి పెట్టుకున్నారు వాళ్ళు మా చెల్లయితే తమ్ముడు ఇప్పటి నించినె వాడతారు తెలుస ల్యాప్టాప్ అవును మా చెల్లయితే టైప్ చేస్త స్తది చూపించింది నాకు మొన్న
అమ్మో గ్రే టే
ఆ అవును ఆయితె ఆమె లెటరు ఇట్ల స్పీ చేసు ఇస్తది కదా స్కూల్లా నాకు ఇగో ఇది ఉంది నాక చేయిి నాకు కావాలి అంటే దా దిస్తు దట్టు అనుకుంట నిమ్మలంగా చదువుకుంటా చూసుకుంట కొడుతది ఇగ అల ఆమెనే వేసుకుంటది బ్లాంక్ చేసుకొని అలా టైప్ చేస్తది కాక్పోతే మెల్లగ చేస్తుది
అమ్మో గ్రేట్
చ్చ వీళ్ళకి ఇప్పటి నుంచే లె నేర్పి పిన్ని ఏం కాదు అనేసి ఎందుకంటే బెట్రే కదా మనకి ఇ ప్పుడు ఇప్పుడు తెల్సు మనక్ ఇంక వాళ్ళు ఇప్పటి నుంచేలే స్టార్ట్ చేస్తుారు అందుకే జన్ జీ ఆహా జనరేషన్ల్ ప్రోనా ఇక ఉంది ఉహ్ గ్రేట్ అసలు అవునతమి లోడా అలానే వేసుకుంటారు వాళ్ళ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇట్లావాళ్ల ర్పిపియాడు గమ్ రాస్తారు కదా బసాస్ ఎగ్జామ్ ఉన్న రోజు మన ఆని అనిపోయింది అది క్వాలిఫై అయ్యి సెకండ్ రౌండ్కి పోయింది క్యాష్ ప్రైస్ కూడా ఎంతో ఉండే ఆ అయితే తె టెన్ మినిట్స్లో టెన్ క్వషన్స్ ఎన్ని క్వశ్చన్స్ వయ్యాలి ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయి్యింది అది అయింది ఆ రోజు సె సెకెండ్ రౌడ్ ఉండే మా బాబాయ్ ఎగ్జామ్ సెంటర్ కి తీసు పోతాను కట్ల పామ్ ఇప్పుడే నేను ఫోన్ చేసినా ఆ అయితే అన్నది నేను మళ్ళీ మళ అడుగుతా స్కూల్లా ఏమంటారు నాకు మల్ళా పెడతారుమో ఆ బ స ఎగ్జామ్ అది అన్నది అంటే అట్లా పెట్టార అది ఒక్కటేసారి ఉంటదా ఆ అన్నిట్లో బాగా వెయ్యాలి నేనే ఫస్ట్ రావాలి నేనే ఫస్ట్ రావాలని ఉంటు
ఆహా మజనే అవతు అయితే
ఏమే సాగుతలేదు ఇంక ఇప్పుడు మొదుయింది
ఏయ్యా ఎందుకా
ఇప్పుడు అదివే అది మంచిగా ఇప్పుడు చౌత అమెకి ఏమి త్త అదే అంటది తెలుసా అది ఏంది ప్రనౌన్స్ చేసినట్లు ఏం చూడదు ఏమైనా వినిపించింది అంత అదే అంటది ఇక అదే పాటలు అట్లా న వాడుత అన్నట్ న
అయి
మన మంచిని అవుతాడు
ఆ
డాన్స్ తనే బాదే ఇపుడేం చదువుతలేద్ సక్కగా
ఊ ఎందుకు మళ్ళ ఏమంటలే వాళ్ళ మమ్మీ
తిడుతది రోజు కొట్టుడు తిట్టుడే తిట్లు తింటది కొడుతంది దులిపేసుకుంటది అప్పుడే అన్నీ దుల్పేసు కుంటది నువ్ తిట్టు కొట్టు ఏమన్నా చెయ్ అమె హార్ట్ అయితే మాత్రం ఏడుస్తది ఇగ
ఆ హా
హ
ఊ... ఇంకా
ఏ పిచ్చి లేస్తుంది మళ్ళ రేపు కాలేజ్ రాను అలా అనిపిస్తుంది
కాదు పోవాలంటేనే ఏడుపోస్తంది నేనైతే అంత దూరం ఉన్నాగాని పోతుండే అప్పుడు డిప్లొమాల ఇప్పుడు ఇక్కడున్నా గాని తెలియదు అస్సల్కి పోబుద్ది అయితలే ఊ... సరే ఓకె ఆ కాలేజ్ అంటేనే ఏడుపొస్తుంది ఆ లంచ్ లో కూడా ప్రశాంతంగా ఉండనియ్యరు
క్లాస్ అది కాదు పార్కు ఊ..
మన క్లాసే ఇట్లుంటదా అందరు క్లాసులు
ఏ లే క్లాస్ల లేదు ఇపుడు ఆ మన క్లాసే
అవునా
ఆ మరి ఎలా నన్ను ఉందా అల లొల్లి ఏ నన్ను ఉందా అట్లా కలీజ్గా అంత చెన్నాల ఆ సిఎస్ఎల్ ఉంట ఉట్టుండొచ్చేమో గాని మరి ఏసి వాళ్ళ వాల్యూని జార్ప య్య స గాని అక్షరాలు. ని అనుకుంటే ఆ సినరాజ రజ్నివరు తయారయ్యదు మొన్న ఎవరు గాయత్రికి చెప్పిన నేను ఇవన్నీ ఓ ఈ ఒక రోజు ఈ ఇవన్నీ అన్ని జరిగినాయా అ
అ
ఆయితే అంట
హ్మ్మ్
ఏం చేస్తారో ఏమో ఇగ అర్థంకాలే
నా అ మళ్లీ ఇతే అసలు ఎట్లా
నాకు ఓవ్వరు నచ్చరు చి అ మళ్ళీ మళ్ళీ ఏం తెలివనట్టు ఎట్లా మాట్లాడుకుటురు తెల్లాలి
అదేగదవామ్ మ్మో వాష్ రూమ్ లోనేమో ఇట్ల అన్నది తర్వాత న
ద వడ్డ
ఆ
అమ్మ నేనే దీంతోనేవరు పెట్కుంటారా బాబు అనేసి నేను నాకేం అవసరం రామ్ నీ గురించి ఏమ కాదు
సాయంత్రం కల్ల మొత్తం తం మర్చిపోయింది తెల్సా మల్ల నవ్ కుంట మాట్లాడు
చి ఏహే దరైతే అసల్ అట్లుంటారా
ఆ
ఉహు
వామ్మో అ
మాకు అయితే బీపిలేసింది వ మళ్ళీ అట్ల మాట్లాడానికి ఆమెనే ట్రై చేస్తది
ఆ హా
ఆ క్లాస్ల ఉండాలన్న పిచ్చి లేస్తుంది
ఆ
ఏడికన్న పోదామంటే అవన్నీ మొస్ కొని కిందికొవాలి మల్ల అదొక బాధ ఆ పోయే వరకే టైం అయితది మనం అటు ఇటు తిరిగే వరికె
ఆ ఇగ మనం తినొచ్చేసరికి బెల్ ఐ
ఆ బెల్ ఐతది ఇగ ఉండేదే గంట ఆ గంటల మనం అటు ఇటు అటు తిరిగి ఇటు తిరిగి పోయేసరికి టైం సరిపోతది
ఆ
ఆ ఏం చేస్త మల్ల
ఉమ్
ఇగ మళ్ళీ ఈ వీక్ పోతే నెక్స్ట్ వీక్ వొతే ఎగ్జామ్ ఎగ్జామ్ ఎగ్జామ్ అని చంపుతరు ఈ సారీ అన్న ల్యాబ్స్ కి క్వషన్స్ ఇస్తారో లేకపోతే అన్ని ఎక్స్పరిమెంట్స్ చదువుకోమంటరో అట్లయితే ఎంత కష్టం అసలు
ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి అప్పుడైతే చా ఉన్నాయి కదా
ఆ కొన్ని ఉన్నాయి కరెక్టే ఇంకా మంచిగా అవేలసాయి అయితే ఆ అవే ఇస్తా అన్నాడు
ఏవి ఆ సైకిల్ వన్ ఇస్తా అన్నాడు
కాదు విఎల్ఐసి అబ్జర్వేషన్ స కుడా రాయాల
రాయాలట అన్నాడుగా ఆ రోజు
ఆ ఇప్పుడు అబ్జర్వేషన్ రాస్తాం ఎప్పుడు ఇది రాస్తాం
మనకి ఇదే పనిగా రాసుడే రాసుడు
ఆ బ్లూ పెన్లు అయిపోతున్నాయి తప్ప ఏం చేస్తలేము నా అయితే ఒక టూ డేస్ కి టూ పెన్నులు అడ తగనం రాస్తున్నాం
అవునా
ఉమ్ ఏమితరో ఏమో కత్తి తిన్నవా మరి
రాద్దా అంటే రాడు
మాత్ర
ఇప్పుడు ఏం రాస్తలే ఇ ఇ
ఏం రాస్తలేవా
ఉ
నేను ఇది రాస్తున్నా ఇంకా అయిపోతలేదు ఇది ఎప్పుడు అయిపోతు
మడ పటియా బ ఒకట్టటి ఏ రోజు కంప్లిట్ చేస
అప్ప నుంచి రాస్
ఆ
ఆ
మనము ఒకవేళ అప్పుడు పోతే ఇది ఇది అవసరమా ఆఫర్ లెటరు ఒకవేళ పోతే
ఏమో అవసరమో కాదో తెలియదు ఇక
ఏడ అవుతాడో వాడే సిన్నా
ఆ గంతే ఆడికి చెప్తా అయిపోతదేమో అని కుంటున్నా నేను
ఆహ ఆయన అది లెటర్లు అంటదా ఎట్లా ఎట్లా పడితే అట్ల తీసుకుంటారు
ఆమెది ఏసుకొని ఏం లాభం ఇచ్చయా ఇక వాడి ఇచ్చే ఏం లాభం దొంగదా అదె దం వాళ్ళు లేదు ఏం లేద్ అసలు
గోరం
ఎట్లి చెప్తుంది
ల అమెకిచ్చినా నీకిచ్చినా చెప్ స్తాన్
ఇల్లోదిషిన్డు అంతీ సిగా
అయ్యా
ఎ అమెరికా
అ
ముకా ఏం చేస్
బాగ జరుపుకున్నారు ఉషారేమై తె బాయ్
హా సరె
ఉమ్